నమస్కారం అం అండి
ఎలా ఉన్నారు
బాగున్నామండి మీరెలా ఉన్నారు
బోన్చేసారండి
భోన్ చేసానండి మీరు భోన్ చేసారా
మా బోన్చేశానండి
ఉం
మీకు ఏ పండుగ ఉంటే ఇష్టమ అండి
పండగనా అండి నాకి సంక్రాంతి అంటే చాలా ఇష్టం అండి మళ్ళీ మీకు
నాకి వినాయక చవితి అంటే ఇష్టం అండి
ఓహో వినాయక్ చొవితి అంటే ఇష్టమా
అవునండి మీకు సంక్రాంతి అంటే ఎందుకు ఎంత ఇష్టం
సంక్రాంతి పండుగ అంటే ఎందుకంటే అంత ఇష్టం అంటే అండి సంక్రాంతి అనేది మూడు రోజుల పండుగ కదా
అవునండి
ఆ మూడు రోజుల పండగా బాగుంటుందండి పల్లెటూరులో చనా బాగా జరుపుకుంటారు గంగరెద్దులోస్ స్తాయి గాలి పటాలు ఎగరేసుకుంటాం కదా ఆ స్తారు హారిదాసు వస్తారు ఆ మంచి వంటలు చేస్తుంది ఇంకా ప్రతి మూడు రోజులు ఉంటుంది కదండి సంక్రాంతి ఆ రోజు మా అమ్మ చేసేది ఈ ఓలిగంటే చాలా ఇష్టం అండి నాకు నీకు
అ
ఆ
మాకి చిత్రాన్నం అంటే ఇష్టం అండి
అవునా ఆ ఓలిగలో రెండు టైప్స్ కదండి ఒకటి నూనె వేసుకొని నెయ్యి వేసుకొని తింటాం ఇంకొకటి పాలు వేసుకొని తింటాం
మీరెలా ఇష్టపడతారండి
నేను రెండు అండి నా మూడ్ ని బట్టి మీరు
చిత్రాన్నం ఒకటే అండి రసంతో పాటు తినేక ఇష్టం
ఆ స్వీట్ ఏం తినరా అండి మీరు
ఎందుకు తినరు అండి
ఉమ్ ఇంకా మళ్ళీ మూడు రోజులు ముగ్గులు వేస్తారు కదండి ఒకొక్క రోజు ఒకటి బోగి రోజు ఒకటి సంక్రాంతి పండుగ రోజు ఒకటి ఇంకొకటి కనుమ రోజు నాకి ముందు రెండు రోజుల కంటే కనుమ రోజు చాలా చాలా చాలా ఫేవరెట్ అండి
ఏమండి అలా
ఎందుకంటే కనుమ రోజు బాగా చికెన్ తినొచ్చండి
నాన్ వెజ్ అంటే ఇష్ట మా చాలా
ఆ చాలా ఇష్టం అండి చికెన్ మాత్రమే ఇంకేం తినను మీరు
ఉమ్ నాన్ వెజ్ అన్నీ తింటుంటా అండి ఇష్టం అని ఏం లేదు
అవునా ఏం తింటారండి
నాన్ వెజ్ లో ప్రిత ఒకటె
అ ఇంకా సంక్రాంతి పండగ అంటే ఆ ఎక్కువ ఇష్టం
ఫిష్ ఆ అండి
ఫిష్ ఆ నాకేం ఇష్ట ష్టం లేదండి అది ఇంకొచ్చి మెయిన్గా నాకు సంక్రాంతి పండగ అంటే బాగా గుర్తుకొచ్చే విషయం ఏంటంటే ఒకటి పందాలు కోడ్లు కోడి పందాలు అనమాట కొన్ని కొన్ని పల్లెటూళ్ళకు కోడిపందాలుకా అండి వెళ్ళలేదండి అప్పుడు ఫోన్లో
ఆ
లు ఇంకా ఉడికిస్తారు కదా ఎదిల్కండారాలు అవన్నీ ఇష్టమండి. ఇంకా అయితే ఇంకా మూడు రోజులు ముగ్గులు వేస్ తం గదా ముగ్గులు వేయడానికి అయితే చాలా ఇష్టపడతానండి నేను. ఆ మూడు మూడు రోజులు ముగ్గులు
ఆ వినాయక చవితి అంటే బాగా ఇష్టం.
ఆ ఎందుకు ఇష్టమండి వినాయక చవితి అంటే
అయితే బాగా ఉంటుంది పండగ అంటే కొన్ని చోట్ల త్రీ డేస్ జరుపుతారు కొన్ చోట్ల ఫైవ్ డేస్
హా ఏం చేస్తారండి అప్పుడు? వినాయక్ చౌతప్పుడు
తర్వాత మీరు అవును వినాయకు ప్రకారం మీది
ఊహ్మ్ ఎన్ని రోజులు పెడ్తారండి వినాయకుడు విగ్రహం?
అది ఒక్ కొన్ని చోట్ల ఒక్కో రకంగా ఉంటుందండి
మీ సైడ్ ఎన్నిచోట్ ఎన్ని రోజులు పెడతారు హ్మ్ దానికి ప్రత్యేకత తెలుసా అండి మీకి వినాయక చవితి యొక్క స్పెషాలిటీ ఏందో
వినాయకచవితి అంటే మాక్సిమం వినాయకుడి పుట్టినరోజు అనుకుంటా
కాదం
మీకు బె
వినాయక చవితి పుట్టిన రోజే కానీ దానికో రీజన్ ఉంటుంది కదండి
అవే ఏమో తెలీదు ఆ రోజు చంద్రుణ్ణి చడకూడద్
ఆహా ఔనేమి ఆ
నరి ఎలుక మీద వినాయకుడు గుర్చని వెళ్ళతున్నప్పుడు
ఆ వినాయకుడి వాహనమ అండీ ఎలుక ఎలుక ఏంది ఇన్ని పేర్లు ఉన్నాయి
మూసికము
అ
ఒక బట
అవునండి
ఇ
నీకు వినాయకుడు వినాయక చవితి అంటే అదే ఎక్కువ ఇష్టం అనే దానికి మెయిన్ రీజన్ ఏంటండి
అంటే నిమ్మడి జనం బాగా ఎంజాయ్ చేయొచ్చుండి
ఊహు అది ఎట్లా ఇస్తారండి
మామూలు డీజే పెట్టడం గానీ అన్నదానం చేయడం ఎనా
రంగులు వేసుకోరా అండి
బాగా
మ్
అంటే మీకు వినాయక చవితి అంటే బాగా ఇష్టం అనమాట
అవునండి
మ్
మీకు సంక్రాంతి గా కాకుండా ఇంకే పండగ అంటే ఇష్టం అండి
సంక్రాంతి కాకుండా మళ్ళీ శివరాత్రి అంటే ఇష్టమ అండి
ఏం చేస్తష
శేరా రాత్రి అంటే శివరాత్రి ముందు రోజు అందరూ ఒక పొద్దులుండి ఉపవాసం ఉండి నైట్ మొత్తం జాగారం చేసి మళ్ళీ మార్నింగ్ పడుగ అయిపోయిన తర్వాత నైట్ చుక్కలు చూసి మళ్ళీ పంకుంటారు కదా వాళ్ళ ఇష్టమైన వాళ్ళ కోసం ఉపవాసం చేయడం మంచి అనిపిస్తుందండి నాకు అది
మీరు ఉపవాసం ఉంటారా అండి ప్ర ప్రతి శివరాత్రికి
ఎప్పుడో ఒకసారి ఉన్నానండి మళ్ళీ నా వల్ల కాదండి ఆకలికి నిద్రకి తట్టుకోలేక తినేస్తాను మీరు అండి
అ ఉండలేదండి ఎక్కువ కోపువాసన
అవునులేండి చాలా మంది ఉండలేరు నాలంటి వాళ్ళు నమ్మకం మండి ఆ రోజు ఉపవాసము ఉంటే మనం ఏం జ ఏమనుకుంటే ఆది జరుగుతుంది శివుడు ఆన్ని కల్పిస్తాడు అన్నట్టు
ఈ సారి నేను ట్రై చేస్త ఉపవాసం
చేయండి అమ్మాయిలు చేస్తే వేరు అబ్బాయిలు చేస్తే మంచిగా అనిపిస్తుంది ఈసారి అయిపోయింది కదండి ప మళ్ళీ సంవత్సరం
నెక్స్ట్ ఇయర్ ట్రై చేస్తానండి తప్పకుండా
మ్మ్ తప్పకుండా చేయండి
ఇక అలాగే ఉగాది అన్నా కూడా ఇష్టమే అండి
అవున అండి ఉగాదికి దీనికి ఏం స్పెషాలిటీ
అ అది కంటే అది తెలుగు వాళ్ళ పండుగ కదా
ఆ నేను ఎక్కడో విన్నానండి అవి తొలి పండుగంట తెలుగు వారికి
ఆ ఇంగ్లీష్ క్యాలెండర్ ని ఫాలో అయ్యి
ఆ ఇంకా ఏ ఉగాదికి స్పెషాలిటీ ఏందండి
ఉగాది పచ్చడి అండి
దాంట్లో ఏమేమీ వేస్తారండి ఉగాది పచ్చడిలో
అంటే ఓ కొన్ని కొన్ని చోట్ల ఒక రకంగా చేస్తారు అది
మీ సైడ్ ఎట్లా వేస్తారు
మ వేప పూత కొంచం
మ్మ్ వేప పూత అంటే నిమ్ ప్రియ
ఆ అవునండి
ఆ మళ్ళీ ఇంకా
అలాగే మామిడి మామిడి అది మిడికాయల సీజన్ కదాండి ఆ టైం లో
ఆ ఆ ఆ
గోస్త బెల్లము ఏస్కో అవు కొంతమంది నెయ్యిగాని ఏస్ సరండి ఇంగా
మీరు ఏస్తార అండి నెయ్య
ఆంటే తిన్నా గాని మా ఇంట్లో ఎబ్బుడు అలా చేయలేదండి
ఓహో
ఆ
ఇంకా ఏం స్పెషాలిటీ ఉందండి ఉగాదికి
అంతే అండి మక్సిమం అంటే ఆ సంవత్సరం అనేది ఆ రోజు నుంచే స్టార్ట్ అవుతుందని నమ్ముతాం ఇంకా ఎక్కువ
ఆ ఈ మీ నాక్కూడా సంక్రాంతి తర్వాత శివరాత్రి అంటే ఇష్టం అండి
ఆ
ఆ పంజాబ్ సేవల నంచి ఇంత మంచి సమాచారాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్స్ అండి
నడి
ఆ ధన్యవాదాలండి
అ